సమతాజీ
హలో సమత
ఆ అక్క ఏం చేస్తున్నావు హలో
ఏం చేస్తున్నావు
ఏం చేయట్లేద అక్క నువ్వేం చేస్తున్నావ్ తిన్నావా తిన్నావ అక్క
తిన్నాను రా మీరు తిన్నావ ఈరోజు కొడిగుడ్డు రా ఏమ్ ఉండ
ఇవాళ కిడ్నీ నువ్వు హాస్పిటల్గా చేసేది ఇవాళ కిడ్నీ కిడ్నీ టే కదా నీకి ఏమి ఇయలేదా బిర్యానీ ఏమి
కానీ నేను కోడిగుడ్లు ఉండనాని చెప్తున్నా ఒక్క నిమిషం అయి సంధ్య మార్కెట్ ఉరికే ఉన్నా ఆ సమత చెప్ చెప్పు
ఏ బిర్యానీ తిన్నావా అక్క
ఆ తిన్నాగా బాలింత అని నువ్వు తిన్నావా
ఆ నేను తిన్నాను
ఏం సంగతలో ఇంకా ఇంట్లో పని అయిపోయిందా
ఏం లేదక్క ఇ ఇంట్లో పని చేసుకోవాలి ఇంటికి ఎళ్ళాక
ఎలా ఉన్నాయి మీ ఊరు
మా ఊరు మాది ఊరు కాదక్క సిటీయే విజయవాడ
సిటీనా సిటీ పిల్లవా నువు ఇంకేంటి మరి
క కాలియే మీరు నున్నలోనే ఉన్నా మీ అమ్మలు ఇంట్లో ఉన్నావా మీ అత్తగారి ఇంట్లో ఉంటున్నావా
రి జ
ఏం మీ అత్తగని నిన్ను వదిలి ఉంటున్నారా
ఆ ఉంటది ఎందుకు ఉండదు అత్త లేని కోడలు ఉత్తమురాలు అంటర్ గే అందంగా ఉంటది
ఆహా మరి వీక్ష అడగ మీ పిల్లలు ఎలా ఉన్నారు
పిల్లలు మాది పిల్ల ఒక్కటే పిల్ల
ఒకటేనా పిల్ల ఇంకొక పిల్లడు ఇంకోక పిల్లడు పిల్ల వచ్చిద్లే
ఆ వచ్చిద్దిలే వచ్చాక చూద్దాం లే
మ్ ఇంగ రేపేం కూర మరి రేపు ఆలోచిస్తావా రేపు
రేప్ ఆలోచిస్తే ఎలాగా సాయంత్రమే ఆలోచిం చాలి రేపు ఆలోచిస్తే అప్పుటికప్పుడు అవ్వదు సాయంత్రం ఆలోచించుకొని తెచ్చుకోవాలి నువ్వేం వండుదాం అనుకుంటున్నావ్ పద్నాలుగు వందల నాలు అరవఐ
పొట్లకాయి
అబ్బో పొట్లకాయా పొట్లకాయ ఏమన్నా అమ్ముతా నేను
బాలేదు ఎప్పుడన్నా ఒకసారి మంచిది అక్క ఒంటికి కూరగాయ యలు అన్నీ తినాలి
ఆ గొంతు గుర్తుపట్టాలి తినాలనుకో కాసలు తినలేని కూరల్లో పొట్టలకాయ ఒకటి
నేనైతే పాలేసి వండుతా బానే ఉండిద్ది
ఓకే కే తవా
ఎవదో మీల ఉంత అంతర్గా తెసా బాగా ఎకువెయిందక్క
మ్
బరాతే మన బగా నిడ
కదా ఆ ఏం చెప్తాములేే
రేపేమన్ రేపు నువ్వేం వండుతావ్ మరి
రేపా ఏం వండుదాం
ఏదోటి చేయక్క శుక్రవారం మనం సాయంత్రం బయటీ కెల్ తున్నాం కదా అందుకనే ఏ తక్కువే చేసుకో కూరలు మరి ఫనీడిత అ క
ఆ సరే సరే గుర్తు పెట్టుకుంటాలే
ఆ
ఎన్నడు
కొంచెం లైన్ లో ఉండక్క
ఫోర్
అత పడ
ఇ
అద్ద ఉన్నాయి ఉంటాయి తొమ్మిది వందలు తీర్గడ ఇయల్ల మని ఆ రెండు బిల్లులు ఇస్తే టాబ్లెట్స్ ఇస్తారు కింద ఎదురు బిల్డింగ్లో వన్ టు ఫై సెవెన్
అ
ఎంత బిళ్ల యాబై రా